హలో ఆ శ్రావ్య బావున్నావా శ్రావణి
ఆ బాగున్నాయి యశస్రీ
ఊ ఇంకా ఏం లేదు మనం వంటలు క్లౌడ్ కంప్యూటింగ్ ఐడియా ఉంది కదా నీకు హలో ఆ శ్రావణి
ఆ చెప్పు యశస్వి
క్లౌడ్ కంప్యూటింగ్ ఐడియా ఉంది కదా నీకు కిచెన్ క్లౌడ్ది
అవునవును
మనం అది బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటది ఏం లేదు ఒక ఇంట్లో మీ ఇంట్లో అన్న మా ఇంట్లో అన్న డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేసుకొని మనము ఆన్లైన్ లో పెడితే వాళ్ళకి నచ్చిందింటే వాళ్ళు మనకి మెను పెడతారు ఆన్లైన్ ఆర్డర్ పెడితే మనం వాళ్ళకి పంపచ్చు
ఓకే ఓకే
ఎలా ఉంటది దీనిపైన ఇదేంటి
ఆ మనం స్టార్ట్ చేసి చేస్తూ ఉం మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తాది వర్క్ కూడా తేలుస్తది
అంతే ఇప్పుడు ఆర్డర్ పెట్టినాయి మన ముత్రరు స్విగ్గి ఇట్లా వీటి ద్వారా మనం పంపచ్చు మనం హ్మ్మ్ తెలంగాణ కాబట్టి తెలంగాణ వంటలు తయారు చేద్దాం ఫస్ట్ డిఫరెంట్ గా
ఓకే ఓకే
ఏంటంటే బిర్యానీ ఇలాంటివి నాన్ వెజ్ వెజ్ జొన్న రొట్టెలు చపాతి. ఫ్రైడ్ రైస్ అందరికి తగ్గట్టు.
ఆ
మనం దాని కోసం సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనం సిద్ధం చేసుకోవాలి.
హ
ఎక్కడ అంటే బేగం బజార్ అక్కడ వెళ్ళి కొనుక్కొని స్టార్ట్ చేసి ముందు మనము పబ్లిష్ కూడా చేసుకోవాలి మనకి ప్రమోషన్స్ కూడా ఇప్పించుకోవాలి ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా
హ్మ్మ్
ఏమంటా యూట్యూబ్ ఇంస్టా ఇందులో కూడా మనము చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో మన ఆన్లైన్ మనం ఏమేమి వంటకాలు తయారు చేస్తాము డిషెస్ అవన్నీ పెట్టుకోవాలి.
హ్మ్మ్ అవి మనం కుక్ చేసేటప్పుడు వీడియోస్ తీసి మనం పెడితే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మన నెంబర్ చూసి కాల్ చేస్తారు.
అవునవును
హ్మ్మ్ ఇప్పుడు ఆల్రెడీ ర్యాపిడో స్విగ్గి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన ఈజీ అయిపోతుంది జస్ట్ ఆర్డర్ వచ్చిందంటే మనకి టైమింగ్ ఉంటది కదా ఆ సో మనం ముందే ఏదన్నా ఇప్పుడు పులిహోర చేయాలంటే లెమన్ జ్యూస్
అవును పులిహోర హమ్ ట్రెడిషనల్ వంటలు భక్ష్యాలు ఇవన్నీ మనం చేసి పెట్టాలా అందులో ఆన్లైన్ లో పేడితే మనకే వస్తాయి పీకే అన్ని పెట్టచ్చు మనది పబ్లిక్ చేయొచ్చు ప్రమోషన్ చేసుకోవచ్చు. ఏమంటావు ఎలా అన్ ఇక మన ఇద్ద్రమైనా ఇంకెవరన్నా ఉంటారా
ఆ బాగుంటది ఇంకా ఎవరన్నా జాయిన్ అయితే బాగుంటది ఇంకా మనతో పాటు
హ్మ్మ్ చూద్దాం రేపు ఒక ఫస్ట్ మనం టూ స్టార్ట్ చేద్దాం మన ఇద్దరం కలిసి తర్వాత మన ఫ్రెండ్స్ యాడైతే సోకే బానే ఉంటది. ఫస్ట్ మా ఇన్ ఇట్లో చేద్దాము వన్ మంత్ ఆగి ఈ లోపు మనం అన్ని ఏమేం కావాలి మనకి సరుకులు కిరాణ అవన్నీ తయారు చేసుకుందాం
ఓకే
ఉ దాన్ని బట్టి తర్వాత చూ ద్దాం నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాం ఫస్ట్ యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేద్దాం మనం ఒక పేరు మీద క్లౌడ్ కంప్యూటింగ్ మీద చేసి వీడియోలు తీసి పెడత ద్దాము నెమ్మది నెమ్మదిగా అదే ఇది అవుతద అనమాట ఏమంటావు
ఆ బాగుంటుంది ఐడియా అయితే బాగుంది
దీనికోసం మనం టైము అదే హ్మ్ అవన్నీ సెట్ చేసుకుందాం సిస్టమేటిక్ గా ప్లాన్ చేసు చకుంటే బాగుంటది ప్రాసెస్
ఉ మనం కూడా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంట్లో ఖాళీగా ఉంటు కాబట్టి మనకంటూ ఒక వర్క్ ఉంటది ఎర్నింగ్ ఉంటది సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఫర్ ఉమెన్ హూ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్
అంతే నీకు చికెన్ బిర్యానీ ఐడియా ఉందా
అ నేను వెజిటేరియనే చేస్తా యశస్ శ్రీ
ఓకే వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎలా అంటే ఫస్ట్ చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవాలి పెరుగులో
ఓకే
పెరుగులో ఉప్పు కారం లెమన్ అని కలిపి మ్యాగ్నెట్ చేసుకొని పక్కకు పెట్టాలి
హ్మ్
హ్మ్ బక్ పక్కకు పెట్టి ఈ లోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి బగారా రైస్ హ్మ్ బగారా రైస్ సగం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్ ది అయింది అందులో ఏసుకోవాలి రెండు కలిపి పెట్టుకోవాలి దమ్ అవుతాది అనమాట త హ్మ్ దీనికోసం స్పెషల్ ఒక బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం స్పెషల్ గా ఎవరికి చె పొద్దు విషయం
హ్మ్ సరే
వెజ్ లో ఏది బాగుంటుది నీ జొరెట్టల వచ్ జా
ఆ వచ్
అంతేనా భక్షాల
ఆ వచ్చు
భక్షాలు శనగపిండితో
వచ్చు వచ్చు వచ్చు వచ్చు ఆ
చెప్పు కొంచెం
ఆ ఫస్ట్ శనగపప్పుని వాటర్ లో బాయిల్ చేయాలి ఫస్ట్ బాయిల్ అయితున్న ఫస్ట్ మనం పప్పు కడిగి నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆ పప్పుకు దగ్గ వాటర్ పోసి అవి బాయిల్ అవుతుంటే శనగపప్పు దాంట్లోకి పోయాలి పోసి బాగా కలిపేసి కొంచం అది ఉడికిన తర్వాత అది ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వోడగట్టాలి తర్వాత పప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో ఏసేసి దాంతో పాటే మనకి అవుస్ ఎంతగా అవసరం పడుతదో అంత అవసరం ఫ్రమ్ షుగర్ వేసి షుగర్ ఇలాచి సోంపు అవన్నీ ఏసి మిక్సీ పట్టి అవి బాల్స్ లాగా చేసుకోవాలి
ఓకే
తర్వాత పిండి తడిపి పక్కన పెట్టుకోవాలి మనకి వక్షాల పిండి సపరేట్ గా దొరుకుతది సో దాంట్లో సరిపడ ఆయిల్ వాటర్ వేసి లూజ్గా మిక్స్ చేసి పెట్టాలి అది కూడా కొంచెం నానాలి
ఓకే ఓకే ఇది ఒకవేళ మనం స క్లౌడ్ కంప్యూటింగ్ సక్సెస్ అయ్యి మనకి మార్కెట్ బాగుంటే స్నాక్స్ కూడా చేయ మనం మురుకులు కారపూస చెక్కలు స్వీట్లు
అవునవును రాగి రాగివి కూడా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు కదా రాగి
అవును రాగి పిండి రాగితో దోసల పిండి అన్ని తయారు చేయొచ్చు మనం ఇడ్లీ పిండి ఇన్స్టాంట్గా అన్ని రకాలు చేసుకోవచ్చు మనం
అవునవును
మెయిన్ మనం ప్రమోషన్స్ ఉ అంతే మెయిన్ మనం స్పెషల్ వంటలు పె స్టార్టింగ్ ప్రమోషన్స్ చేస్తే మనం క్లిక్ అయి ఆర్డర్లు వస్తే వన్ ఇయర్ లోపు ఇవన్నీ పెట్టు కోవచ్చు
అవునవును మనము పెట్టిన కొన్ని డిషెస్ కి ఆర్డర్స్ మంచిగా వస్తే. అప్పుడు మనం ఇంకా మూఅన్
ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అవునవును శ్రావణి ఇంకేమైన్నా ఐడియా ఉందా. ఇంకేమైన్నా పెడదామని
ఆ ఇంకా లెమన్ జ్యూస్, బటర్ మిల్క్ అంత మనం ఆల్రెడీ వాళ్ళు. ఆ హోట్ట్రూ మిలాన్
బెటర్ అవును జ్యూసులు, బాదం పాలు, ఐస్ క్రీమ్ లు, మిల్క్ షేక్లు కూడా వచ్చు నాకు
ఆమ్
బాదం పాలు కూడా నేను ఇంట్లోనే చేస్తా. అవును రాగి జావ అవును బాగుంట్ టుంది
తెలంగాణ స్పెషల్ గదా.
అవునవును తెలంగాణ స్పెషల్ అనీ పెట్టాలి మనం. జొన్న రొట్ ట్టె, సజ్జరో ట్టే కూడా ఫేమస్ ఇప్పుడు హెల్త్ క్ ప్రకారం మిల్లెట్స్ తో కూడా హ్మ్ మిల్లెట్స్ ఇవన్నీ పెట్టినామా అంటే మనము. బెటర్ మంచి ఉంట్ మనకి ఇది జూస్ మనం ఇంకా ఎక్స్టెండ్ గూడా చేసుకోవచ్చు. నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా. శ్రావణి హ్మ్ అందులో మనవి పెడదాం ఫస్ట్. మార్కెటింగ్ చేసుక్ కుంటే పబ్లిసిటీ ఒక నెంబర్ పెట్టుకొని. కామన్ గా ఆర్డర్లు ఫోన్ పే అన్ని చూసుక్ కోవాలి
హహ్
అవన్నీ మనం ఒక చోటుక వెళ్ళి తీసుకుందాం. తక్కువల సామాను అవన్నీ.
అవునవును హోల్సే లో తీసుకుంటే తక్కువ పడుతది.
అంతే అంతే మెయిన్ మనం ఫస్ట్ ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవద్దు. లిమిట్ గా పెట్టుకొని వన్ ల్యాక్ వన్ ల్యాక్ చేద్దాం. ఏమంటావ్ మీ ఇంట్లో ఎంకరేజ్ క్ చేస్తారా దీనికి
ఆ చేస్తారు యశశ్రీ
ప్రాబ్లమ్ ఆ పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్ సారు మా హస్బెండ్ కూడా
కొంచెం హెల్ప్ చేస్తాడు
కొంచెం పిల్లలు పెద్దగాయిండ్రు కాబట్టి మనం ఇప్పుడు ఏందంటే, ఉమెన్స్ డిపెండెంట్ ఉండొద్దు ఇండిపెండెంట్ ఉండాలన్నట్టు.
అవునవున్
ఉమ్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటికి పిల్లలతో లేట్ అయిపోయింది. సో మనం ఇదొకటి చేస్ తే దాన్ని బట్టి వేరే చేయోచ్చు
ఆ
హ్మ్ అయితే నువ్వు ఓన్లీ వెజ్ ఆ శ్రావణి నాన్ వెజ్ కాదా.
అవున్ యశశ్రీ వెజ్ మాత్రమే
ఓకే పర్లేదు లే నాన్ వెజ్ నీ నేన్ ఓన్లీ చికెన్ ఏ చేస్తా ఫిష్ ఇవి ఏవి రావు చూద్దాం ఆర్డళ్ళని బట్టి మనం చె చెఫ్ ని కూడా మాట్లాడుకోవచ్చు, బాగా వస్తే ఒకవేళ. మెయిన్ పన్నీర్ వచ్చా నీక్ క్ పన్నీర్ బిర్యానీ పన్నీర్ బటర్ మసాలా అంతేనా హు హ్మ్ పన్నీర్ బటర్ మసాలా నాన్స్ ఇవన్నీ కూడా, బాగా పోతాయి వెజ్ లో ఎగ్ వచ్చా. ఎగ్ మసాలా పర్ పర్లేదులే నాకోచ్చు ఊ హ్మ్ ఇంకా శ్రావణి మీ హస్బెండ్ కి చెప్పి, ఒక రోజు ఎళ్ళి మాట్లాడుకుందాం. అన్ని కూర్చోని హ్మ్ హ్మ్ ఇంకా శ్రావణి ఒక డేట్ చూడు ఆ రోజు ఛానల్ క్రియేట్ చేసి పెడదాం. పబ్లిసి తే ఎలా ఇద్దాం మనమే ప్రమోషన్ చేద్దామా, వేరే వాళ్ళతో చేపిద్దామా.
ఫస్ట్ అయితే మనం చేద్దాం మనమే చేస్తున్నాం
మనం ఓన్గానే క్రియేట్ చేసుకుందాం, ఒకటి ఆ ఒక లేబుల్ తయార్ చేస్. మన ఓన్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకుందాం మనమే.
హ్మ్ అవును అవును మనమే చేద్దాం
అవసరం లేదు మనకి వేరే వాళ్ళు మనమే పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు.
అవునవును ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా వ వ్యాస్ట్ అయిపోయింది కదా, సో మనం చేసుకోవచ్చు అనమాట మనము. డైలీ ఇంప్రూవ్మెంట్ అనే ఉంటే మనం ఆటోమె టిక్, ఇంకా షైన్ అయితం,
అంతే అంతే శ్రావణి హు ఓకే శ్రావణి బాయ్,
ఆ బాయ్ శశీ
హు